తిన. హలో హలో. ఆ తిన్నా మీర్. తిన్నారా.
తిన్నాను.
ఏం తిన్నారు.
చపాతి టమాటో కర్రీ మీరేం తిన్నారు.
అవునా మేము వైట్ రైసు సంమ్థింగ్ బెంగల్ గరం కర్రీ
హ
అండ్ వన్ బననా
ఆ
మీరు మీరు ఫ్రూట్స్ ఏం తినరా తిన్న తర్వాత
ఆహా తినమండి
ఎందుకు తినరు
పేదోలండి డబ్బులు లేదు
ఆ సరేలే అండి ఏదో ఒకటి తినాలండి ఒక ఫ్రూట్ తిన్న తర్వాత
ఉ సరెండి
ఆ ఇంకేమండి ఏం చేస్తారండి మీరు ఈ రోజ అంతా
ఏం చేయలేదండి ఉన్నా అంతే
అవునా అండి మీకు మీకు కే ఏమైనా వంటలు వచ్చా అండి
ఏమి రావు
ఏం వంట రాదా అండి మీకి
హ
ఓకే అండి ఎప్పుడైనా కుక్ చేయాలంటే ఎలా చేస్తరండి మీరు, ఏం లేదండి మీరే చెప్పాలి
కుక్ చేయాలంటే యూట్యూబ్ లో చూసి చేస్తాం లేదంటే ఇంట్లోళ్ళకి ఫోన్ చేసి అడిగి చేస్తాం
అవునా అండి
అ
ఆ ఇంకా ఏం చేస్తారండి మీకు కుక్ చేయడం రాదు కదా ఇంకా ఏమైనా ఏం చేస్తారు
ఏం చేస్తారండి
ఇంకేంటి ఈ సమ్మర్ ట్రిప్స్ ప్లాన్స్ అట్లే ఏం లేదా మీకు
ఉన్నాయండి ప్లాన్స్ వేసుకుంటున్నా పోవాలి
అవునా ఎక్కడికి
ఎక్కడికో
కేరళ చాలా బాగుంటుంది కదా హలో
కేరళ బాగుంటుంది
చాలా బాగుంటుంది కేరళ అంటే ఇప్పుడు యూట్యూబ్స్ లో వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో అలా చూస్తుంటాం కదా
ఆ అవును
ఉ మీకు తెలుసా కేరళ గురించి
కేరళ గురించి పెద్దగా తెలీదు యూట్యూబ్లో చూసినా అంతే
అవునా ఇంకా ఏమేం ట్రిప్స్ తెలుసు మీకు ఎలా ఉంటాది ఆ హలో
ఇంకేంటి విశేషాలు ఏమి ఫ్యూచర్ ప్లాన్స్ ఏ
మీ ఏమైనా ట్రిప్స్ తెలిస్తే చెప్ చెప్పండి
బిటెక్ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు నాకు
హలో
బీటెక్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు
మేమా బిటెక్ తర్వాత ఏదో ఒక చిన్న జాబ్ నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఏదో ఒకటి
రోజు ఫ్యాన్స్డే
ఇంకేముంటుంది అమ్మాయిలకి ఏం చేస్తారు ఏదో ఒకటి ఒక ఒక టూ ఇయర్స్ అలా జాబ్ చేస్తారు తర్వాత మ్యారేజ్ చేస్తారు ఇంకా అదే కదా అమ్మాయికి జరిగేది
జాబ్ చేయదంటే ఏదేమ్ వచ్చు
ఏదో ఒకటి వచ్చి ఉండాలి కదాండి కాకపోతే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది
వారితీ మ్యాచ్
మీక అన్ని తెలుసా అండి
ఆ
ఆ
హా తెల్సు
హలో
మీరు పైథాన్ నేర్చుకోండి
ఆ సరే అండి అంటే పైతాన్ని ఏం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి అలా అంత చాలా ఉంటుంది కదా మీకేమైనా తెలుసా
ఫస్ట్ పైథాన్ చూడండి యూట్యూబ్ లో సర్చ్ చేయండి
ఆ ఓకే యు ట్యూబ్ లో సర్చ్ చేసి ఎవైనా ఎస్పీరియన్స్ పర్సన్స్ అలా ఉంటే
ఆ వాళ్ళది వాళ్ళ గురించి తెలుసుకోండి ఎవరు బాగా చెప్తున్నారో ఫస్ట్ అది చూడండి
ఆ ఆ తర్వాత
దానికి ముందు ఫస్ట్ లోనే మీరు పైథాన్ నేర్చుకుంటే ఏ ఏ జాబ్ ఆఫర్స్ వస్తుంది మనము ఎలాన్ జాబులు ఎలాంటి జాబులు చేయొచ్చు ఒక వేలా పైథాన్ నేర్చుకుంటే
ఆ
పైథాన్తో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా అంటే మిషన్ లెర్నింగ్
షన్ లర్నింగ్ అంటే ఏ దాని మీద ఏం
ఆర్టిఫిషిల్ ఇంటలిజెన్స్
ఆ ఇం
లేదా నువ్వు డేటా సైంటిస్ట్ ఆ కావాలనా
డేటా సైంటిస్ట్ అంత పెద్దది వద్దులే పైథాన్ లో
మీకి చాలా రోజల్స్ ఉంటుంది పైథాన్ తీసుకుంటే
ఆ పైథాన్ ఇంకా ఏమైనా జావా
పైథాన్ నేర్చుకునేది ఈ
ఆ పైత పైథాన్ ఈజీగా ఉంటుందా
ఆ
ఆ పైథాన్ చాలా సింపుల్ గా ఉంటుంది అంటారు నేర్చుకోవాలండి ట్రై చెయ్యాలి ఏంటో అంతా లాజిక్ లాజిక్ అంటారు పైథాన్ లో జావాలో కోడ్ లో అలా అంత
అవును ఆ కి బిల్ చేసుకోడానికి ఫస్ట్ సింటాక్స్ నేర్చుకున్నాండి
అవునా
ఫస్ట్ బేసిక్స్ నేర్చు తర్వాత మెయిన్ ఆరేస్ అంటే పైథాన్లో లిస్ట్
పైథాన్ తీస్కో ఓకే
పైథాన్ లో లిస్స్ లిస్ట్స్ లోక్స్
ఆ వేరియబుల్స్ అవి ఇవి ఏమో ఉంటాయని విన్నా
ఇవి మెయిన్ టాపిక్స్ ఇవి నేర్చుకుంటే మిగతావినే నేను లాజిక్ బిల్డింగ్ చేస్తే అంతా ఈజీ అయితది
ఆ ఇంకా చాలా ఉంటాయి ఆ జాబా డేటా స్ట్రక్చర్స్ ఏవేవో హెచ్టిఎంఎల్ అలా
ఆ హెచ్ డి అల్ పఎస్స్ వెబ్ పేజెస్ ఇంపార్టెంట్
ఆ
వెబ్ అట్లా వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళను మంచి ఫీచర్ ఉంటుంది
అవునా అంటే అంత తెలీదు కదా అే ఎలా తెలుసుకోవాలి ఏం చెయ్యాలి అదంతా తెలిసిండాలి కదా మనకి
అదే హెచ్టిఎంఎల్ అంటే ఏమి అదే అంటే హెచ్టిఎంఎల్ ట్యాక్స్ నేర్చుకునాలి
ఆ ఇప్పుడు ఎక్కడైనా కూడా టాక్సీ అడుగుతారా అవునా హెచ్టిఎంఎల్ అంటే అలానా
ఆ ట్యాక్స్ నేర్చుకుొని తర్వాత అత ను రాసిన హెచ్ఎంలను ఒకసారి రన్ చేసి చూడాలి
ఆ ఇవన్నీ కాలేజెస్ లో అంతా మంచిగా ఉంటుందా లేకపోతే యూట్యూబ్ లో అలా ఏమైనా క్లాసెస్ లింక్స్ అట్లా ఉంటాయి కదా అలా మంచి ఉంటుందా లేకపోతే టీచింగ్ చేసేటప్పుడే అలా నెట్ చేసుకొని అలా అంతా మంచి ఉంటుందా
అది అది టెస్ట్
ఆ అవునాదిని చెనే
అయితే ప్రాక్టీస్ చేస్తారు అతుంటే ఈజీ అవుతుంది
ఆ ఏదో అంటే చాలా కష్టం
హ రాసిన హెచ్డిఎంఎల్ కోడ్కి సిఎస్ఎస్ అప్లై చేయాలి సఎంఎస్ సిఎస్ఎస్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటుంది
అది ఎలా అప్లై చేస్తారు సిఎస్ఎస్ అంటారు అంటే సిఎస్ఎస్ అంటే ఎట్లా అప్లై చేయాలి ఎలా అప్లై చేస్తారు హెచ్టిఎంఎల్లో
స్టేబుల్ కోడ్ రాస్తారు
ఆ
హెచ్టిఎమ్ల కోడ్లలు ట్యాగలు వాడతారు కదా మీరు
ఆ ట్యాగులు వాడతారు ఆ తర్వాత మరి కానీ ఏమో జావా స్క్రిప్ట్ రాయ అంటారు అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఎలా అర్థం అవుతుంది ఎలా వస్తుంది ఓన్లీ ఊరికే సిఎస్ఎస్ చేయాలి అంటే ఎలా చేస్తారు
ఓన్లీ సి సి అదే చెప్తుంది హెచ్టిఎమ్ల టాగ్స్ ఉంటుంది కదా ఇప్పుడు రోజు మనము జెచ్ హెచ్టిఎమ్ యల్ కోడు రాస్తే
ఆ
అది మనకి వెబ్ పేజ్ లో ఏమి రాదు నువ్వు ఏదైతే టైప్ చేసినావో అది వెబ్ పెట్లా వస్తది
ఆ ఓకే
ఇది సిఎస్ఎస్ అని ఎందుకు వాడతారంటే
ఆ
అది కలర్ఫుల్ గా కనిపించడానికి నీకు ఇప్పుడు ఏదైనా హెడర్ సెక్షన్ రాస్తా ఉన్నావు అంటే నికా దొక్క దగ్గర మా ఇప్పుడు తలాం రావాలనుకో
ఆ
హెచ్టిఎంఎల్ ట్యాగ్ అక్కడ సిఎస్ఎస్ లో ఏదైతే ను హెచ్ఎంల్ ట్యాగ్ అక్కడ వాడినావో
ఆ ఓకే
అ ట్యాగ్ పేరు పెట్టి
ఆ అ ట్యాగ్ పేరు పెట్టి
కలరు బ్యాక్గ్రౌండ్ కలరు ఆ టెక్స్ట్ సైజ్ టెక్స్ట సైజ్ ఫిక్స్ చేసుకునొచ్చు టెక్స్ట్ ఏ దీంతో కావాలి అట్లా నీకు ఏదైతే నీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు
ఆ ఓకే
అంత సీ యస్ యాస్ చల్తు
ఆ సిఎస్ఎస్ ఇంకా ఏవేవో టాగ్స్ అలా అంతా హెచ్టిఎంలంతా చాలా ఉంటుందా
హెచ్టిఎంఎల్ అంత హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అంతేమీ ఉండదు
ఏ ముఖ్యంగా డేటా స్ట్రక్చర్స్ పైథాను జావా ఇప్పుడైతే
డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ వస్తే
చ్చుకున్నారా
లేదండి నేను నేర్చుకోలేదు
ఆ మీరు జావా ఏమైనా అట్లా నేర్చుకుంటారా
నేర్చుకోనాలండి
అవునా ఓకే అండి ఊ ఇంకా ఏంటి విశేషాలు
ఏదన్న మీరే చెప్పాలి.
ఊ మీరు మీ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తారా
ఆ మంచిగా ఎంజాయ్ చేస్తానండి సూపర్గా ఎంజాయ్ చేస్తాను.
అవునా అంటే ఎలా అండి. అంటే మంచిగా ఆ
అవునండి.
అంటే మీరు ఎప్పుడు గొడవ పడకుండా మంచిగా అలాంతా చాలా బాగుంటారా
ఆ అవునండి.
ఆ ఇంకా ఏంటంటే
ఇంక ఏం లేదు
ఆ ఆ నెక్స్ట్ ఏం చేస్తారు. ఆ మీరు డైలీ ఫోన్ చేస్తారా.
ఎవరికి
సినిమాలు అట్లంతా చూస్తారా
ఆ చూస్తానండి.
హు ఈ రోజు ఏం చేసారు ఏంటి
ఏం చేయలేదు ఊరికే ఉన్న
అవునా ఏమైనా చదువుకున్నారా
లేేదండి.
అంటే ఏమైనా వర్క్స్ అలా ఆ సరే అండి. అయితే బాయ్
ఆ